హాయ్ అండి. హలో హా ఏం లేదు, ఇప్పుడే తిన్నము.
అవునా?
ఉమ్ తిన్నరా?
తిన్నాం తిన్నాం, అప్పుడే పొద్దునే తిన్నా. నేను అతో ఎయిట్ థర్టీ నైన్ కి అట్లనే టిఫిన్ చేసేస్తా పొద్దున్నే తొందరగా. అ
అవునా నేను కూడా అప్పుడే చేసేస్తా గని పిల్లలు ఉన్నారు గద. పిల్లలను పంపేసి కొంచము ప్రేసప్ పై తినేసరికి నాకు లేట్ అయితది అన్నట్టు. పిల్ పిల్లలని స్కూల్ కి పంపాలి, ఆ పిల్లలని స్కూల్ కి పంపాలి కదా.
ఓకే ఓకే
అందుకే లేట్ అయితది కొంచెం వాళ్ళకు సదిరిచ్చి పెట్టాలి, మా సారు కూడా పోతడు.
అవునా
ఉమ్ ఇగ అన్నీ తీరిన తర్వాత త్ తింటేనే కొంచము మంచిగా ఉంటది, లేకపోతే హడావిడిలో తినాలనిపి యది
ఆ ఇగ నాకు ఎవరు లేరు, మా సార్ మేము మా అన్న ఉంటాడు.
అవునా
ఇయ మా మాకైతే పిల్లలు లేరు. ఆ తొందర అయితది, తొందర టిఫన్ చేస్ సి ఫస్ట్ తిని వాకింగ్ చేసి తర్వాత అన్ని పనులు చూస్తా.
ఇయాల పన్ లే పనిలేం కాలేదు గని ఇప్పుడైతే వాళ్ళకి పంపేసినంక మొత్తం సదిరిన కొంచము, పిల్లలు అయి అంటే అటే పాడేస్తరు కదా గ్యాస్ గీస్ అన్ని క్లీన్ చేసి బాటలి ఆ అంతా క్లీన్ చేసేసరికి టైం అయింది, తిన్నా. తిని ఒక పది నిమిషాలు అయితుంది.
అవును చిన్నపిల్లలది అట్లానే ఉంటది కదా.
అవునవును.
ఇప్పుడు మధ్యాహ్న మే వచ్చేస్తారు వన్ టైమే కదా స్కూల్.
అదే అదే అదే బాధ ఉంది, ఇప్పుడు బోలు బట్టలు కాంగనే పిల్లలు వచ్చేస్తరు వాళ్ళకు కోసం ఇంకా వంట చేయాలి, ఆ అదొక మళ్ళీ ఆ ఇప్పుడు అంతా దింగన చేసి పడేసి పోయిండు వాళ్ళు, హోంవర్క్ రాసింది తీసుకోబోలేదు ఏం లేదు. ఇగ అచ్చి ఇంకా ఒర్రుతరు ఇగ ఇన ఇంటిగడ అచ్చి నేనది తి తీసుకోపోలేదు ఇది తీసుకోపోలేదు, అది రాయలేదు ఇది రా రాయంది కాపి ఇటు ఇటే పడేసి పోతరు వాళ్ళు.
అవును అట్లనే చేస్తరు.
ఆ
మరి స్కూల్ కి పోవడానికి ఎడుస్తారా, ఎళ్ళిపోతారా మంచిగనే?
ఓ ఓ ఒకళు టైం ఏయాలి యాలి బెల్ట్ ఎయ్యాలి తానం బోయాలి ఒకళు నోట్లో వేయాలి వాటర్ పోయాలి ఈ అన్ ఒక పది పది ఇరవై నిమిషాలు కథా ఉంటది మా ఇంట్లో పొద్దుగల
ఆ
వాళ్ళకూ మొత్తం సదరాలి వాళ్ళు పోయినాంకా హాయిగా అనిపిస్తది కొంచెం పానం
ఆ ఇప్పుడు ఏం తిన్నారు మరి
ఉప్మా ఉప్మా జెసిన ఉప్మా టిఫిన్ జేషిన
ఉప్మా చేసిర్రా మరి ఆ ఓకే పిల్లల్ మధ్యానమే అచ్చేస్తారు కదా
నొ ఉప్మా చేసిన మళ్ళీ వాళ్ళ స్నాక్స్ కోసం మ ఇస్ కొంచెం ఆటుకులు ఏసేషిన
అవునా ఓకే ఆటుకులు తిని వాటార్ తాగి ఆచేస్తారు మధ్యాహ్నం అచి తింటారు
ఆ వాళ్ళకి ఏంటో బెల్లో వాళ్ళు ఏంటో బెల్లో తింటారు అన్నట్టు ఇదో కొన్ని కురుకురేలు అవి
ఆ
మీకు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్
మ్యారేజ్ అయ్ ఒక టూ ఇయర్స్ అయితుంది అంతే
టూ యర్స్ అయితుందా అయితదిలే అయితదిలే హాస్పిటల్ చూయిస్తున్నారా మరి
ఆ చూయిస్తున్నాం నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది పీసిఓడి ఉంది
అవునా
హా అందుకే నేను వాకింగ్ చేసా
ఇప్పుడు కోర్సులు అవి ఉంటాయి కదా దానికి
హొ ఉంటాయ్ వాడుతున్నా కోర్సులు వాడుతున్నా
ఆ మరి తగ్గిందా మరి కొంచమైనా
ఆ తగ్గింది తగ్గింది ఇప్పుడు హా ఏంటం టే పిసిఓడికిి సంబంధించిన అన్ని వాకింగ్ లు యోగాలు డైట్ మెయింటెనెన్స్ చేస్ చేస్తున్నా అన్నట్టు
ఆహహ
హా
ఎక్కడ చూయిస్తారు మీరు
నేను ఇక్కడ ఏందంటే కరీంనగర్ లా
కరీంనగర్ లోనా ఎందుకంటే లేడీస్ హైదరాబాద్ బొతారా
ఆహా ఇంతకు ముందు హైడ్రాద్ పోతుండే లేదు ఇంతకు ముందు హైద్రాద్ పోతుండే అక్కడ లేడీస్ కాదు ఇక్కడ కరీంనర్ నగర్ లో లేడీస్ ఉంటది కాబట్టి ఇక్క లేడీస్ దగ్గరనే పోతున్నాం
ఉ అవునా
హ లేడీస్ దగ్గర పోతేనే మంచిగుంటది
అదే లేడీస్ దగ్గర పోతే మనం ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్పచ్చ అన్న
చెప్ ఆ అంతే మరి
లేకుంటే ఇగ మనం వాళ్ళకి చెప్పలేం గదా మళ్ళీ వాళ్ళ మ నొ సార్లను కూడా రానియరు ఒక్కొక్క డాక్టరు
అవును
ఎవరు ఎవరికి పేనొస్తే వాళ్ళే జెప్పాలి అంటారు ఇక్కడైతే అవ్ సుందరయ్య అని ఉండే డాక్టరు ఆదిలాబాద్ లో నేను అట్లనే మా అమ్మని తీసుకుపోయినా ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో మా అమ్మ షుగర్ షుగర్ ఉండే మా అమ్మకి అయితే మా అమ్మ అమ్మ తోడు నేను పోయినా నన్ను గంటేసిండు లేద రాని అడి డాక్టర్ అంటే మళ్ళీ సరే అని కూర్చన్నా కూ అయితే ఏమవుతుంది అని అంట అంటే సార్ కొంచెం షుగర్ నచ్చినట్టు ఉంది టేస్ట్ చేసినాం అంటే నూ ఆ ఆమెకు నూరు లేదా అమ్మా
ఆ అట్లానే అంటారు ఇక కొందరు అంటారు అవును కొందరు అంటారు ఇక కొందరు మంచి వాళ్ళు ఉంటే ఇక ఇద్దరికి అడుగుతారు ఎట్లా ఉంది ఎట్లా అ అనేది ఒక్కొక్కరేమో పంట్ వెక వస్తారు కదా వాళ్ళని అడగరు పేషెంట్ వాళ్ళనే అడుగుతారు పేషెంట్ అడుగుతారు
అదే నేను అనేసరికి ఏమైనా నీకుందా మ నీ ప్రాబ్లం ఆమెకి మే నోర్ లేదు నువవు ఆమె కడుపులో బుట్టి నవా నీ కడుపులో ఆమె బుట్ ట్టింద అనుకుంటే ఇక తిట్టిడు అప్పటినుంచి నేను హాస్పిటల్ అంటే పోతాగాని ఆ సార్ ముంగడిపోను డాక్టర్లు ముట నాకు ఒక శిక్ష అయిది అన్నట్టు అది
అవునా
ఆ
ఇక కొందరికి ఇక తెలుగు వస్తది రా ఇక కొందరు ఉంటారు కదా
అయినా అదే నేను కూడా అడిగిన సార్ మా మళ్ళీ తెలుగు రాదు కదా మా అమ్మ కాని ఆచ్చన అంటే నేను అన్ని మాట్లాడతా అమ్మా అ నుడు హిందీ రాదా మరాఠీ రాదా అది రాదా ఆయన ఆ డాక్టర్కి అన్ని మాటలు చ్చు కాబట్టి ఆయన అత అన్నాడు ఏమో అని ఫీలింగ్ వచ్చింది నాకు తర్వాత
అహా
ఎవరు బాధ వాళ్ళు చెప్తేనే ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుదమ్మా లేకపోతే నీ నీకు ను వస్తున్నాని అంటే సరే నేను కూడా అర్థం చేసుకున్నా కరెక్ట్ అంతే మరి
హమ్మ్ ఇంకేంది మరి ఆ ఇంకా పనులు కాలేదు పనులు చేయాలి ఇప్పుడు ఉమ్ హు నీది అయిపోయిందా పనులు అయిపోయినాయా
అయినయి అయినయి
అవునా నాకు కాలే ఇప్పుడు చెయ్యాలి
అవునా ఇంకా మధ్యాహ్నం వంట చేయాలేమో
ఆ మధ్యాహ్నం వంట పొద్దున టిఫిన్ చేసిన ఇక మధ్యాహ్నం వంట చేయాలి
అవును
హమ్మ్ హా మీరింకా చేయాలేమో మధ్యాహ్నం వంట
చేయ్యాలి చేయాలి కొంచెం లేటుగా చేస్తాయి ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి కొంచెం అన్న మండి దానికి మనం పులహార చేసేస్తే అయిపోతుంది పులహార అడిగిండు మధ్యాహ్నం
అవునా
అదే పెట్టాలి లేకపోతే తినరు హమ్ దానికి ఇక అంత టెన్షన్ లేదని ఇప్పుడే బియ్యం పెట్టి నాను పెట్టినా
ఆ
కొంచెం ఉడికేసి కొంచెం చెల్లారి కావాలి కదా చెల్లారి తనే మన పులిహోర మంచిగా వస్తాయి టేస్ట్ గా
ఇంకా మరి ఏం చేస్ ఆ నేను కూడా చేస్తా పులిహోర
ఆ హ్
ఇంకా మరి ఏం చేస్తారు మీరు ఇంట్లోనే ఉంటారేమో పిల్లల సతా ఇస్తారు కదా
అవునవును లేదు నేను మగ్గం వర్క్ ఉ నేర్చుకుంటా
అవునా ఎక్కడ
ఇక్కడే మొన్న మొన్న ఒక క్యాంప్ పడింది
ఓకే ఓకే
అంతే మగ్గం వర్క్ కుట్టుమిషింది
ఆ
మగ్గం వర్క్ నేర్చుకున్నాను అన్నట్టు అంతగా కాదు కానీ కొంచెం నేర్చుకున్నా పిల్లలతో
అవును
మ్మ్ యే ఇప్పుడు క్యాంప్ పడితే గిట్లా మిషన్ ప్లానింగ్ ఉంది
అవునా
ఆ మీరేం
నేను ఏం చెయను నేను ఇంట్లోనే ఉంటా ఓ ఆ ఎటైన మిషిన్ పో అంటే నాకు కుదరదు నాకు పీసీఓడి కదా
అవునవును
ఆ నేను ఇంట్లోనే ఉంటాను నాది ఏం లేదు పొద్దున్న సాయంత్రం యోగా చేస్తా తినుడు పండుడు అంతే నాది
నేర్చుకుంటే బాగానే ఉంటది గాని ఈ పిల్లలతో ఎక్కడైతది నేను కూడా నేర్చుకుందాం అని ఇప్పుడు క్యాంప్ పడింది మొన్న పేరు రాసుకొని పోయిండు కానీ ఎప్పుడు వస్తదో తెలియదు ఇక మిషన్ నేర్చుకుంటే ఒక పని ఆ అవు
ఓకే అంటే మీరు అది ఊరు అటు మీకు దగ్గరనే ఉంటంది కదా
ఆ దగ్గరనే ఉంటది మార్నింగ్ పోయి ఇగ ఇప్పుడు నేర్చుకోను ఎందుకంటే ఎండాకాలం కదా జూన్ జులైలో ఇట్లా క్యాంప్ పడితే మాత్రం పోతా ఎందుకంటే పిల్లలు మార్నింగే పోతారు కదా
ఆ మార్నింగ్ పోయి సాయంత్రం వస్తారు వాళ్ళు ఆ అసలైతే ఛీరలు కట్టుకొని ఆ
ఆ నైట్ మీదనే ఉండాలి వాళ్ళు వచ్చేసరికి మ్ ఆ గోలా ఉంది మా ఇంట్లా
ఆ చిన్నపిల్లలతో అదే బాధ
అదే అదే అందుకే వాళ్ళు రాకముందే నేను వచ్చేసి చీర మాత్రం విప్పేయాలి
అవునా
నైట్ డ్రెస్ వేసుకుంటే లేదు మా మమ్మీ ఎడుపోలేదు లేకపోతే ఏడుస్తారు వేరే రోజు నేను స్కూల్ పోను నువ్వు ఏటో పోయాచ్చినావ్ మాకు స్కూల్ కి పంపి అది అది ఒక లొల్లి